హాయ్
ఎలా ఉన్నావు
ఆ బాగున్నారా మీరు
ఉ బాగున్నా
హు
వినిపియ్యట్లేదా నీ వాయిస్
ఇప్పుడు వినిపిస్తుందా
లేదు బరేగయితుందింది
గట్టి మాట్లాడ కొంచం
ఇప్పుడు కూడా వినిపించెట్లే
ఆ ఇప్పుడు వినిపిస్తుంది అర్వాకు గటి మాట్లాడ
ఆ సరి చెప్ప అదే రా అది స్ర్స్ వాడు వేరే క్లాస్ వేల్ అది ఏదో కామ్అంటే సిఓఎడి ఆ సెక్షన్కి పోతా వాళ్ళుస్తున్నారో ఏం చెప్పాడో ఏమో తెలియదు నేను ఈ చుడి దగ్గర తెలియ చ్చియోచిగా అంటే ఆ చెయ్యొ రిక్వెస్ట్ చేసుకుంటే చేస్తారు వాళ్ళు అన్నా మళ్ళీ వాడికి ఇష్టం లేదు డా సరే పోతే పోవ అన్నారు
ఉ
ఆ
వాడు ఏందరా అట్లా
ఏమమ్మ ఎవరు ఏం చేసారో ఎన్డు మ ఆర్సిబి మ్యాచ్ ఉన్నప్పుడుంతా వాళ్ళతోనే కలిసి వెళ్ళాడు చిరతు రాజో ఉ
అన్ని అందరితో ఉంది వీడికి ఊరికే అన్ని చెప్తాడు కదా అందరితోనూ బాగుంటాడు అది ఎందుకు అలా చేస్తాడో ఏవో
ఉ
ఇంకే మా అప్పమలతో వీడికి కూడా ఫ్రెండ్షిప్ బాగానే ఉందిరా నేనేమనుకున్నా వీళ్ళేం అంత సీరియస్ ఫ్రెండ్షిప్ గా వెళ్ద అనుకున్నా బాగా ఇ బాగా ఫ్రెండ్షిపే అగమాన్ మెసేజ్ చేశాడు నేను ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయా మీతో అని ఎక్కువ డిసప్పాయింట్ అయ్యాడంట అప్సెట్ అంట మా నుంచి రావాడి పెళ్ళికి పోలేదని వాళ్ళ అక్క పెళ్లికి
ఉ
నే మన మీ ఏమి రా చేస్తాము ఎవరు రెడీ లేనప్పుడు వచ్చేకి ఒక్కరు అంటే ఒక్కరు లేరు నాకే ఒకవేళ నేను పోవాలనుకుంటా ఆ ఇంకా హ హైదరాబాద్ ఇంకా అది ఎక్కువ దూరము ఇదంటే ఫైవ్ సిక్స్ అవర్స్ అనుకో
ఉ
ఉ ముక్కదాన్న అయితే ఎవరు పూబుది కాదు నాను వాడే వద్దన్నాడు ఒకదాన్నే వస్తా అన్నా ఉ ఎవరు లేరు జీవన్ చప్పాను నేను అడిగితే వాడువరా అని అన్నాడు పొద్దున్నే నేను వీడికి అదే చెప్పా వాడిని అడిగితే వాడు రాడన్నాడు ఇంకా నేను రాలేను అన్నాడు త్రీ ఓ క్లాక్ కి మెసేజ్ చేసినాడు ఒకమడు ఆ ఎనీ అప్డేట్స్ అని అంటే అదే వచ్చేది ఎట్లా
అవును విళ్ళు సో కాల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు గా సియ తు లా వాళ్ళని పిలవాల్సింది పిలిచిన వాళ్ళు రాలేదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ బాయ్ జాన్ అటుకొని తిరుగుతూ ఉంటారుగా
ఆ రోజు ఆమె ఉంది అమృతుల ఆమెతో వెళ్ళ ఆమెను పిలుచుకొ కదా వాడు బెష్టి ఒట్ రాని వాడు రిటర్న్ రాని చెప్తా ఒక్కొక్కటి ఆ విడికి అదర్థం కాదులే రా విడికి ఒకవేళ మనం వెళ్ళింటే ఉ
వీడు కరెక్ట్గా ఒక్కరితో ఉండడురా చెప్పాలంటే య
ఆ ఒకరితో ఉన్నడుంటే ఒకడు పట్ వీడికి ఎవరు ఇంపార్టెన్స్ ఇయరు అందుకే వాడు ఒకరితో ఉండరు వాడు చెప్పాడు
వీడందరి గురించి అలా మాట్లాడితే ఎవడిస్
వీడికి ఇంకా మెచ్యూరిటీ లేదురా రే ఎవరితో ఏం మాట్ల మాట్లాడాలని తెలీదు ఎవరినంటే ఏమంటే అది మాట్లాడేస్తాడు మొన్న ఏమో నాకు చెప్పేసాడు నాకు ఫుల్లు కోపం వ వచ్చేసి తిట్టేసిన తర్వాత నీకు మెచ్యూరిటీ లేదు అన్న ఆ మీకంటే మెచ్యుర్ ఫంక్షన్ చేస్తారు మాకెందుకు చేస్ మెచ్యూర్ ఫంక్షన్ అన్నాడా నవ్వి ఇంగ ఉన్న కోపం మొత్తం పోయి నవ్వి వేేశా నేను చ్చ అనుకున్నా ఎంత నవ్వినాను తెల్సా ఆరోజు ప నవ్వినే నవ్విన ఫుల్లు
సరిపోయిండు వాడు నాకు ఎమో ఆ పూలు అంటే ఇష్టం వాడు ఏం చేయలేదు అయిన నాకు వాడివళ్లే ఎక్కువ సరిలు గొడవ అంటే వాడివళ్లే అమ్మ అబ్బ
హది ఎందు కువ వాడు అట్లా గొడవ చేస్తాడు వాడు వాడే వాడు ఫ్రెండేగా విడి పై జాన్ కదా పై జాన్ అని ఫీడ్ చేసుకున్నా ఉ
ఇంకేం సమాచారం నీళ్లు తగావా ఏమేం చేశారు నేను నామ నిన్న అంతా నేను మూవికి ఎల్లవ కా నిన్న నైటు అంటే మొన్న నైటు నిన్న వ చ్చేసాం అనుకో
ఉ
అప్సేషన్ మూవీ అదేం అంత హై ప్పే లేదు నాకు నచ్చనే నచ్చట్లే ఇప్పుడు ఇప్పుడైతే అది ఆ తెలుగు మూవీస్ ఉన్నాయిరా ఎక్కువ అలాంటి వాళ్ళే కాపీ కొట్టినట్టు ఉంది కానీ ఇది చూడ్డానికి లో బడ్జెట్ బాగుంది కూడా కానీ తెలుగు మూవీస్ లో అంత బాగా చూపియరు స్టోరి సేమే ఆక్షన్స్
అంటే ఒక విశ్వల్లా ఇలా జరిగింది అది ఓకే పర్లే
గులు హారాల్ లేకుండా నార్మల్ మూవీస్ లో ఉన్నాయంతే ఎక్కువ మూవీసే ఉన్నాయి ఇలాంటివి
ఇది కూడా హార్రర్ ఉంది కానీ హాలీవుడ్ టు స్టైల్ లో హారరు మనది మన స్టైల్లో చూపిస్తారు అంతే ఆడ ఎక్కువ అమ్మా ఆ కార్లో వచ్చి ఆమె దమ్మని వేసి చూడు
అది ఎక్స్పెక్ట్ చేయలేదే అందరు ఏమో చూస్తున్నా నేను రీల్స్లో చూసా మ
కానీ నేనంతే నో నో నో అనింది చూడు అది నేను రీల్స్లో చూసినప్పు ఇప్పుడు నాకు నార్మలే అనిపించింది ఆడిపోయి చూసినప్పుడు నార్మలే అనిపించింది అదే కాదు రా అదే ఒక్క ఒక్క సాంగ్ కూడా లేదు అదేం మూవీనో ఏమో
ఏ లేదురా ఉండింది అది ఆ
ఆ ఆ అది వాళ్ళిద్దరు లవ్లో పడతారు అది ఒక్కటే ఒక్క సాంగ్ రా ఆ మూవీ మొత్తము అదేం మూవీరా అరే
ఆ ఎన్ని సాంగ్స్ ఉంటాయో ఆ అర్ధం మూవీ ఉంటె అర్ధం సాంగ్స్ ఉంటయి
అదే ఆ ఫైవ్ సాంగ్స్ ఫోర్ సాంగ్స్ ఉంటాయి ఒక్కొక్క మూవీలో మినిమమ్ అంటే
ట్వంటీ మినట్స్ ఆడేపోతుంది ఆది కూడ ఎక్కువ లే ఒకటె మినిట్ ఉంటయంట అది కూడా
ఇగ అది ఆ సాంగ్ కదా
అయిన ఆమె కూడా అంతేం బాగాలేదు చూడ్డానికి ఓకే ఆరరకు ఓకే అమె
ఇది వెడ్నెస్డే మూవీలో ఉంది చూడు ఆ వాళ్ళ వాళ్ళ అక్కలానో చెల్లెలానో ఉంది ఈమె నాకదే ఎడో చూసా ఈమెని ఎడో చూసా అనిపిస్త తర్వాత చూసి ఇక్కడ తరిగిపోయిందనుకున్నా ఇంకా ఇంకేమన్న చెప్పు ఉమ్ పర్లే రా లేచా తినేసి పడుకొని ఉన్నమింక ఉన్నయిరా ఉతుక్కోవాలి ఇప్పుడు కొంచెమే ఉన్నాయి అవే ఉతుకోవాలి మళ్ళీ టైమ్ ఉండలేదు
ఉమ్
అందుకే మళ్ళీ ఆ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కి వెళ్తే అసలు టైం ఉండదు
అవును రా ప్లేస్మెంట్ ట్రైనింగ్ అబ్బా చదువే కావట్లేదు స్కిల్స్ నేర్చుకోవట్లేదు ఏం చేయట్లేదు ఊరికే పడుకోని ఉంటా ఆ
రెస్ట్ వీళ్ళు ఇట్లా దమ్ దమ్ అని ఇస్తే ఎట్లా
ట్ంటే మేబీ ఇంట్రెస్ట్ వచ్చ
ఉం చ్ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తదో తెలుస ఓపిక ఉంటే వస్తది ఓపికే ఉ ఉండదు వ క లైక్ పీజీకి వచ్చేసరికి
ఎక్సామ్స్ పెట్టలేదను కో ఇదే పరిస్తితి మాది అందుకే వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు అంటుంది
ఉం ఏమ్ ఎగ్జామ్స్
సిఏలు కానీ ఇప్పుడు సిఏలు పెట్టుకోపోకుంటే మే అస్సలు ఇంత చదివే వాళ్ళమే కాదు అస్సలు అసైన్మెంట్స్ కాపీ కొట్టుకొని నార్మల్ గా మార్క్స్ తెచ్చుకోవడం అంతే మనం
అది నిజమే నేను అదే అనుకున్నా ఒక టైమ్ లో
ఎగ్జామ్ లో అది కూడా చదువ అవ్వదు దు ఊరికే కాపీలు కొట్టుకుంటాం అది దాంట్లో బ్యాడ్ లక్ అదే అందరు కో పీలు కొట్టుకుంటారు మేము ఆనేస్ట్గా రాస్తాం మాకు తక్కువ మార్క్స్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అంతే వాళ్ళు చుడు కావ్య వాళ్ళు అబ్బా ఏం ఒక్క అక్షరం రాదు వాళ్కి కాని కాపీ కొడుతు మొత్తం ఫుల్ మార్స్ ట్వంటీ ట్వంటీ ఉం శ్రీవని అని అప్పుడుప్పుడు
నవును మధు కావ్య అయితే అసలు ప్రతి దానికి కా ప్రతి దానిక అదే
నాకు మండిందంటే వాడు హెచ్డఎంఎ సార్ ఉన్నాడు వాడుకి మెచ్చుకునేసాడు ఆమెని ఆమె ఎక్కువ బాగ రాసి
న్ని సేమ్ మార్క్లు ఆట పోతే లాస్ట్ కి ఆమెక ఫార్టీ ఎయిట్ యే మాకు ఫార్టీ ఎయిట్ యే ఫిఫ్టీకి ఏమ్
ఆమె ఏం చేసా కంటెంట్ క్లియర్ గా రాస్తుంది నా ఎంత ఎగ్జామ్ అయినా సరే ఆమె ఏం చదువు ఉండదు అలా యాక్టింగ్ చేస్తుందో లేకపోతే నిజంగానే రాదో తెలీదు ఎగ్జామ్ లో మాత్రం పింటు పిన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్లలకు అన్ని ఆన్సర్ చేస్తుంటామె
ఉం
ఇప్పుడు డిఫైన్ అని చెప్తారు డిరైవ్ అని కూడా చెప్తారు మాకు డిఫైన్ రాకపోతే వదిలేస్తాం మేము నార్మల్ డిరైవ్ చేసుకుని ఆమె అలా కాదు డిఫైన్ చేస్తుంది విత్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్వశ్చన్ లో ఏమేమి అడుగుతారో పిన్ టు పిన్ రాస్తు అందుకే ఆమెకు ఎక్కువ మాసీ ఇప్పుడు నైనే ఏమో అనుకుంటా మేసజ ముందు నుంచి ఎయిటా ఎయిట్ పాయింట్ ఆ అవును భారతీ అంతే అనుకుంటాము ఇప్పుడు
ఎయిట్ సిక్స్ ఆమెకి అంతే ఉంటుంది దాంట్లో దేంట్లోనే ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉండింటుంది మనం చూడలే అయ్యో
ఆ నేను చూసా ఏ భారతి అంతే ఉంది నా పైన పైనేగా
ఆ ఉం భారతి ఆ సరే రా